హలో బాగున్నారా అండి హలో
బాగున్నమండి
తిన్నారా అండి లంచ్ అయంద
అయింది మీరు బాగున్నారా
ఆ బాగున్నామ్ అండి
మీదయిందా లంచ్
హ్మ్మ్ అయింది మాది చేపల కూరండి ఇవాళ మీది
మాది వచ్చేసి టమాటా ఎగ్గు
హ్మ్మ్ బాగుందన్న
ఉందండి సో సో పర్లేదు
హ్మ్మ్ కూరలు మీరే చేస్తారా అండి
లేదండి
మీరు చేయరా హ్మ్మ్ ఓ మీక్ నచవైతే కూర్లు
హ్మ్మ్
మీకు నచ్చగా అయితే కూర్లు అంటున్నా
నాకు తిన నచ్చబుద్ధి కలగాలి కదండి చేసినప్పుడు
అంత కష్టపడి ఇబ్బంది పడే బదులు మీరు చేయొచ్చు కదాండడి వంటలు నేర్చుకోచ్చుదా ఇప్పుడు అబ్బాయిలు కూడా వస్తున్నారు ఏ జనరేషన్ లో ఉన్నారు మీరు
అవునా అండి అది కరెక్టే కరెక్టే కరెక్టే కాని మాకు టైం వీలు కదు కదండి ప
ఏదైనా కాదండి ఎప్పుడు పని పని పని అనకూడదు వీలున్నప్పుడు చేస్తూనే ఉండాలి పని మనకు వీల అవ పడానికి వీళ్ళు పడదంటే పడదండి ఎప్పటికి పడద్దంటే పడదుంటే చేస్తాం
ద వీలు పడదు వీరు పడదు ద్ ఎందుకంటే పొద్దున్న లేసి ఇమ్మంటే మన రుకు
మీకు వండడం ఇష్టం లేదని చెప్పొచ్చు కదండి అట్లా చేస్తారు మరు
అట్లేం లేదు
మ్
అట్టెం లేదు పన్ పని పని టైం వీలు కాదు
మీరు బాగా కష్టపడతారు తుందండీ ఎంత సంపాదిస్తారండి అంటే బాగా రోజుకు వంద రెండు వందల చ్చయా
రోజుకు వందరు వందరా
ఎంతొస్తాయండి
ఎంతో అంత వస్తాయా అండి ఫ్యాండర్ వరకు
అయ్యో పాపం కష్ట జీవి అనుకుంటను మీరు బాగా కష్టపడతారు అనుకుంట అండి
ఏదో అట్లా పని ఎక్కువ ఫలితం తక్కువ
ఓహ్ పర్లేదండి ఈ రోజులలా కష్టపడిడి తినడానికి కిందే రాదు
హ్మ్ అవును పండి
ఆది కూడా పెద్ద కష్టం యే కదండి
ఆ
కష్టపడి ప తినడానికి దానికి కనపడడమే జరిపోతుంది కనా తర్వాత అన్ని రేట్లు పెరగడం అంతా ఇబ్బంది అవుతుంది.
అవునండి ఇప్పుడు, యుద్ధము జరుగు.
వాతావరణం కూడ బాగా వేడే. తగ్గిదండి ఇక్కడ ఎంట బాగా కొడుతోంది ఇక్కడ ఎండు ఉంటద అండి బాగా.
చాలా ఎండు ఉంటది ఏమైనా జ్యూసులు దాగుదమన్నా మనీ ఉండవు ఏమన్నా దాగుదమన్న ఉండదు పుచకాయలు కొందమన్నా ఉండవు కాకపోతే నిమ్మకాయ షేర్పతి చేసుకోని తాగుతామండి.
అబ్బా నాకు చాలా మంచి రెసిపీ చెపి. పిల్లలు చాలా మంచిది అందరికి అది తాగడం గ్రేట్ అండి మీ పూలతోట ఉందా అండి. మీకు నిమ్మకాయలు ఎక్కనుంచి తెస్తావ్ మీకు నిమ్మ. తోటుఅండి.
నిమ్మ తోట ఆట గద అనిపిస్. ఆన్లైన్లో కొట్టండి మా తోట అనీ.
అంటే మీకూ, ఎవరు పంపిస్తారండి మరి నిమ్మకాయలు, మీరు కొనుక్కుంటారా ఎవరైనా పంపిస్తారా.
మేము అందుకే ఎప్పుడో ఒకసరి పాది రూపాలకు పెడసె కొనుకు. రొండు మూడుస్. లేండి అంతే అండి నువు అర్థం చేసుకోను. ఒక జ్యూస్.
అయితే నిమ్మకాయలు కొనుక్కుంటారు మీరు కూరగాయలు కొనుక్కుంట్ర అండి. అయితే నెలకు ఓ రెండు మూడు వేలు ఒడుస్తాయి కావచ్చు కదండి నెలకి.
తక్కువ రేటు అయి ఉంటాయి తక్కువ రేటు ఉంటే అవి కొనుక్కుంటాం మే అట్ల రిచ్ గా ఎళ్ళాం మేము.
పిల్లలకి పాలు గిట్ల మీరు. పోషణ ఆకారం కోసం మరి గుడ్లు వి. అట్ల కొనుకుంట్ర అండి.
వాళ్ళ వరకి కొని పెడతాం అండి అప్పుడప్పుడు.
అయితే పాలు కొంటరండి మరి. ఆలు ఎట్ల అమ్ముతున్నరు మీకడ రేట్లు ఎట్లున్నాయండి.
పాల ప్యాకెటేనండి ఎప్పుడు వొస్. సరే ఒక్క పాల్. రెండు మూడు రోజులు ఒస్తది. గంతే.
ఎట్లుందండి ఇంకా మీ సైడ్ వాతావరణం ఎట్లుంది అండి. సైడ్ పరిసరాళ్ళ మనుషులు ఎలా ఉంటారు బాటరా మీతోని.
మనషులు సూడానికి బానే ఉంటారు కానీ వాళ్ళ మనసు. నువే చెప్పాలొవన్ మనకి
ఇప్పుడు సమాజంలో అసలు మన ముందు తిరిగం మన ఎనకల తిరిగం మాట్లాడి
అలా ఏం ఉంటదండి, అందరు సూడ్డానికి మంచివనే అవ్ పడతారు కానీ లోపాల మాత్రం చెడే ఉం
అందరికీ కుళ్ళు కుతంత్రాలతోనే సం ఉండకూడదండి మంచీ మంచిగా ఉండాల్. లే మంచి
మనం ఉంటంమండి, మితా వాళ్ళు ఉండోద్ద ఉంగద్ద మిగతావొ ఉండాది కదా. అ సర్లే పోనియండి అయిన్ని మనకెందుకు వాల గురించి బయటల గురించి ఆ చెప్పండి ఇంకా, ఏం విశేషాలు ఏంది.
అంతే అండి.
ఏం బస్ ఫిస్ అన్నారు కదా మీది
ఆ మాది ఫిష్ కర్రీ అండి, ఎప్పుడు మా అత్తయ్య వండుతది బాగానే వండు తాన్ని
హు, ఓ మ్యరేజ్ ఐందని మీకు
ఆ మేమ్ మ్యారీడ్ అండి, మాకు పిల్లలు కూడా ఉన్నారు.
ఔనా ఉహ్, అలా లేదె అలా అనిపియ్ ట్లేదు కదా.
ఉ, అట్ల అనిపించదండి బయటొళ్ళక్ నేను మంచిగా అనిపిస్ అండి మా ఆయనకే నేను మంచిగా అనిపెను.
ఎందుకు అట్ల అంట్రు
మాది లవ్ మ్యారేజ్ కాదు కదా అందుకే నేన్ అట్లే అనుకుంటా ఎందుకంటే అందరు చాలా మంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేస్ ఉంట లు ఫుల్ హ్యాపీగా ఉంటాలు, ఏదో ఆయన ఏదో ఇబ్బందితోన్ పెళ్లి చేసుకున్నట్టుందండి. అందుకే అట్ల
కట్నం మీద అనె సంబడ్ ఉన్నారు లవ్ మ్యారేజ్ అన్ని సక్సెస్ అయ్యి, సక్సెస్ కావండి ఎవరిదో ఒకరు సక్సె సదువి
ఐనా లవ్ బెట్టేర్ లేండి. కనీసం ప్రేమించిన అమ్మాయైన అద్ అర్థం చేసుకుంటే ఈ రోజు ఇల్లల్లో లవ్ మాట్రే బెట్రర్ అండి.
అవునా అయితే ఆహా ఎవళు చె ఎవరు చెప్పిండ్రు మీకు మీ అమ్మను ఎంత కష్టపడి పెళ్ చెస్తే అంత బా జాబ్ ఉండేఒడికి అంత మంచోలకిస్తే మీరు లవ్ మ్యారేజ్ ంటే లవ్ మ్యారేజ్ మీకు మీకుతెళ్స మంచోడు వస్స చెడ్డోడు వస్స డు అని మీకే మీరు
ఓ
తెలువదు కదా థర్ మీరు ఎవరో ఒకరు మంచిగాంటె అందరు మంచిగాన్నట్టు కాదు కదా
సమాదాలు ఎక్కడో ఒకరు ఇట్లాంటోల్లు దొరుకు తనే ఉంటారులే
హుమ్ మరి మీరు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే ఇవను కు లచ్చల్లో ఓకనుకో ఇద్దరీ కో అయితది మరి మీగత అరేంజ్మెంట్ మ్యారేజ్ అందరు అట్ననే ఉన్నారా చెప్పండి లేరు కదా
ఏమో అండి
అలా ఏవందో ఒకంధో ఫేల్ అయితది గంతేగానీ అం ద్ద్ అట్లే ఎట్లాంటారు మీరు అన్నదు తప్పు కదా
సమాజాం చూసి నేను కూడా మారల్సి వస్తుందండి ఇట్లనే అనాల అనిపిస్తుంది కాబా
సమాజంలో మీరు చూసింది మీకు గలీ వరకే కావచ్చు
ఉమ్
ఉమ్ అంతేగద మీత వాళ్ళని చూసిండ్ర మీరు చెప్పడానికి ఏమన్నా
ఏమో అండి
కాదు కదా
బజారాలలా నయితే తెలీదు ఇక్కడ మా సైడ్ ఏరియాలోయితే చాలా అసలు మా సైడ్ ఉన్ డాయి అనిపిస్తదంతా ఆ సమాముందుకు తిరిగి ఇంకా దగ్గరే మా ట్లాడుతారు ఏ గంజలా ఆడదు ముచ్చట్లు పెట్టడం నాకు అసలు అంతా నచ్చదండి ఇక్కడ అసలు అంతా సమాజం అసలు ఎట్లా మారాలి ఏంటి అసలు అనేది ఏమి ఉండ ఉండదు
ఏం చేసినా వాళ్ళని సై అంటేనే వాళ్ళు మంచిగా ఉంటారు తప్పు చేసినా మనం తప్పు అంటే అంతే ఉంటుది నచ్చాం మనం వాళ్ళకి అంతే కదా
కరెక్ట్ కాదుగా అండి అట్లా మాట్లాడడం మనం మనతో మంచిగా మాట్లాడతరండి మనం వెళ్ళినాంక మళ్ళీ మన వెనకాల అట్లే మాట్లాడుతాంటార్ ఇ చుట్టుపక్కల అది కరెక్ట్ కాదు కదండి అది కరెక్ట్ పద్ధతి కాదు అంతే అండి అఓక ఖచ్చితంగా అండి ద్రస అయి అలుంట తెలుస అండి మాస అయిన అసలు అసలు అంటే జాస్ చూసిన చెప్ న్నా నేనా ఫస్ట్ మన మనం మాట్లాడినాంనుకో మాట్లాడతాను మంచిగా ఉంటూ మనం వెనకదా వేరేగా చెప్తా అంటారు ఇ ఓ ఏమైక తెలుసాడా అని మనక ఏదైనా తెలిసిన చెప్పినాం అనుకో మనకు మనకు తెలిసింది మనం నిజమనే పాపం వాళ్ళకి హెల్ప్ అయిదిని చెప్తే వాళ్ళ హెల్ప్ చేసినాం అనుకోరండి ఆ దీనికి అన్ని తెలుసు ఇది అట్లా ఇట్లా అవన్నీ అనుకుంటారు ఒకవేళ వాళ్ళకి తెలివదుని మనం చెప్పినాం అనుకో ఇక వాళ్ళ పరుగు తీసినట్టే ఇ మనం ఏదన్నా హెల్ అవుతుదేమోని మనం చెప్తాం కదా ఇ అన్ని ఈమక తెలిసినట్టు బిల్లుగా చెప్తుంది నా ఇజ దితుంది నాక ఏం తెలియదు అన్నట్టు అట్
అసలు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ని ఎరి చే ధంగా మ మాట్లాడద్దు సపరేట్ కానీ మీ పంటని చసుకనిళ్ళిపోవాలి అంతే
అంతే అండి అసలు అట్లే ఉంటది మనం మనకు తెలిసింది మనం మనం ఏంది మంచి కోరే వాళ్ళ మంచి కోరి మనం మాట్లాడదాం కాండి అంటే వాళ్ళ చెడు జరగాలని అయితే మనం ఊరుకోగా వాళ్ళేమో మనం మంచి మాట్లాడే మనం మంచి చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు
చెడే గోరుకుంటరు అసలు డోరున్నార్ తాళం
అంతే అండి అట్లాంటోళ్ళకి దూరంగానే ఉండాల్లే జంగానే
ఉందండి ఎవరు మంచిగా ఉంటే వాంతోనే ఉండాల అంతే అంత మనం కొచ్చేది పోయేది లేదు ఇంకా మన గురించి చెడుగా చెప్తారు బయటికి
అది గూడ నిజమేనండి
మీ గురించి ఇంకోళ్ళకి చెప్తారు వాళ్ళ గురించి మీకు జొప్తారు చెడు అని గట్నే ఉంటారు కొంతమంది చూడ్డానికే అట్ల అవుపడతారు అంతే చెడుబుద్దే
రోజులు అలానే ఉన్నాయ్ మనం మాత్రం ఏం జేస్తాం
అందుతో మనం మారాలండి దగ్గర తీయొద్దు వాళ్ళని దూరం పెట్టాలి సప్పడకా మన పని మనం చూసుకోవాల అంతే ఇదంతే మనపని మ ఇండిపో కథం
అవునండి.
ఏనుగు పోతాన్న కుక్కలు మొరుగుతాయ వంద కుక్కలు మొరుగుతాయి ఏను ఎనుగేం జేత్తది సైండ్ గా ఎళ్ళిపోతది అంటే అది భయపడిన దాన్ని గర్వం తగ్గినారట మే పిచుకులు ము డగా అంతే దాని విలువ తగ్గినంట ఏనిది అ గంతే అట్నే వనుకోవాలి
అదికూడ నిజమేనండి
హ్మ్ అలా మ్మ్ చెప్పండి ఇంకా
ఎండలు బాగుకొడుతున్నాయ్ కదా ఇక్కడ బాగఎండకొడుతుంది టే ఇప్పుడు మీరు జాల జోక్గా మాట్లాడు తున్నారండి చాలా అసలు మీరు మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడుతార అండి
లేదండి అప్పుడప్పుడు మంచి మూడు ఉన్నప్పుడే మాట్లాడుదాం